సిస్టర్
చెప్పండి సిస్టర్
బాగున్నార సిస్టర్
హుం బాగున్నం సిస్టర్ మీరు బాగున్నారా
ఆ బాగున్నాం సిస్టర్ తిన్నారా సిస్టర్
తిన్నాం సిస్టర్ ఏం చేస్తున్నారు
సిస్టర్ ఈ రోజు ఫెస్టివల్ కదా అందుకని ఇంటి దగ్గర ఉన్నాం సిస్టర్ మేము
స్టర్ మన ఫెస్టివల్కి ఏంటి సిస్టర్ స్పెషలు ఫుడ్ ఐటమ్స్ ఏం ప్రిపేర్ చేస్ తు నాద్ హు ఎట్లా ఏంటి
పచ్చడి చేస్తున్నాం సిస్టర్ ఇంట్లో
ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసారు సిస్టార్ అది
ఏం లేదు సిస్టర్ మనకి ఉంటాయి కదా ఏడు రకాల చేదు కారం ఉప్పు
ఆరు రకాలు సిస్టర్ అవి ఏడు రకాలు కాదు
షడ్రుచులు అవే షడ్రుచులు అం టారు తీపి పులుపు వగరు కారం ఉప్ పువ్వులాం ట్వి ఆరు రుచులు షడ్ రుచులు అంటారు
ఆ
ఉప్మా ఎట్లా సిస్టర్ ప్రిపేర్ చేసేది ఏమన్నా ఐడియా ఉందా నీకి
నాకైతే ఐడియా లేదు సిస్టర్ నేనైతే ఇాలనుకుంటున్నానంటే ఫస్ట్ అది ఉప్మాారవ్వ పిండి తీసుకొని దాని ఆ పిల్ల పార్క్. కొంచం ఏంచి. తర్వాత. టమోటాలు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు.
ఓకే.
ఓ మిరప. ఆ రైస్ లోకి వేయడం అనుకున్న సిస్టర్ మీకు.
అట్లా కాదు సిస్టర్ ఫస్ట్ పాన్ లో ఒక టూ స్పూ స్పూన్స్ ఆయిల్ వేసి.
ఊహు
పచ్చిమిర్చి, ఆనియన్స్, ఎర్రగడ్డ, టమటా. ఇవ్వన్నీ పోపు దినుసులు అన్ని తిరువాత పోపు పెట్టేసి తరువాత అంటే వన్ ఇప్పుడు ఎన్ని క్వాంటిటీ తీసుకోవాలి వన్ గ్లాసు. ఆహ్ ఉప్మా రవ్వ కి టూ గ్లాస్ వాటర్ వేయాలి. అలాగే ఎన్ని క్వాంటిటీ తీసుకుంటావో అన్ని క్వాంటిటీ దగ్గ వాటర్ పోయాలి. ఆహ్ పోసేసిన తర్వాత ఆహ్ బాగా మరగాలి అ వాటర్ అనమాట.
ఉహు
మరిగిన తర్వాత కాసేపు సాల్ట్. సాల్ట్ కానీ ఉప్పు గాని అట్. ఇట్లా వేసిన తర్వాత ఇవి ఉప్మా రవ్వ వేసి మంచిగా బాగా కలిపి కలబెట్టాలి. కలబేట్టినా తర్వా ఆహ్ ఉప్మా రెడీ అవుతుంది. స్థన్
అంటే ఏం పిండేయాలి సిస్టర్.
ఏమి పిండి వేస్తారు సిస్టర్. ఉప్మా రవ్వ వేస్తావు.
అంటే కొన్ని నైసుకుంటాయి కొన్ని దట్టంగా ఉంటాయి.
మని ఇష్టం అది ఏదేనా ఏ ఏది చేసినా కూడా ప్రాసెస్ అయితే ఇదే సిస్టార్.
అవునా సరే నేను ట్రై చేస్తాను సిస్టర్.
ట్రై చేస్తారు.
నేనా కాసేపు తర్వాత ట్రై చేస్తాను సిస్టర్.
ఓకే కాసేపు అంటే. ఫెస్టివల్ కదా ఈ రోజు స్పెషల్ ఏం లేదా.
స్పెషల్ ఉగాది పచ్చడియా మరి ఇంట్లో ఏదన్నా చేసింటారు పిండి వంటలు. ఉమ్ ఏ చీరలు సిస్టర్.
మేము తేలే సిస్టర్ ఏం చేయాలో అదే ఆలోచిస్తాన్నా.
హాస్టల్లో ఉన్నారా ఇంట్లో ఉన్నారా.
ఇంట్లో ఉన్నాను సిస్టర్. సరిపో పో. ఫెస్టివల్ కదా.
ఔన్లేండి
స్వీట్ ఐటెమ్ ఏం చేయాల్లా అని ఆలోచిస్తాన్
ఉమ్ ఉస్ ఏము స్టర్ ఫేస్ మీ ఇంట్లో స్పెషలు
మా ఇంట్లో స్పెషల్ ఏం చేయాలంటే ఏమంటారు మీ సైడ్ సిస్టర్ అవి ఏమ్ ఒలిగలు అంటారు గదా స్వీట్ బెల్లం
ఆ
అవ్విని అలసందదాలు అవి చేస్తారు గదా లోలి లాగా ఉమ్ నైటేద్దాం అనుకుంటానం ఇంకా నార్మల్ పప్పు, రసం, చిత్రాన్నం ఇవి కామాన్ ఏమైన చపల శిష్ సర్ ఎట్ల ప్రిపేర్ చేస్తారో
ఏమ్లే సిస్టర్ అందులోకి కొంచెం ఆయిలు కర్వే పాకు ఆనియన్సు జినకరవాల ఇది పా తీస్కొని ఆయిలోక్ పెట్ ఎంచ్యాల్ సిస్టర్
అకే
కదా రైస్ ని ఒట్ అంటె మామూల్ రైస్ లాగ్ చేస్కోవాలన్నమాట అ చేస్కున్న తర్వాత రెండు మిక్స్చేయలనమాట స తర్వాతా కొంచెం నిమ్మకాయ పిస్కొని అలా చే అదే మిక్స్ చేస్
ఒ ఓకే
ఏవల్ మిష్టేకుంటే వె చెప్పండి సిస్టర్ నేను అట్ల చేస్కుంటాను
టేసింగ్ అట్లా అట్ల చేస్ అరం ఇరవా మళ్ళీ చెప్పండి లేమన్స్ ఎన్నేస్తారు ఎంత క్వాంటిట్ టీ ఎంతేస్తారు రైస్
హ్మ్ రైస్ కేం మనం చేసుకో దాన్ని బట్టి ఉంటుంది. అనమాట అంటే ఎంత క్వాంటిటీ కావలన్ టే అంత ఆయిల్ మీద క్వా చిల్లీ ప్చ్ చింతపండు కావలంటే, చింతపండు లేదన్
అంటే మీ సిస్టర్ చింతపండు వేసి చేస్తారా, లేకుంటే లెమెనీస్
ప్స్ మేము రెండు వేసి చేస్తాం. సిస్టర్
అంటే ఎప్పుడు ఏదోకట్ పని చేస్తాంది. కదా
ఫస్ట్ రైస్ తీసుకుంటాం. రైస్ ఒక పావు అయి తే ఒక పావులోకి, పావు రైస్లోకి కొంచెం ఒక కొంచెం ఒక స్పూన్, త్రీ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకొని ప్చ్ అంట్లో కొంచెం కరివే పాకు ఆనియన్స్
అంటే ఆయిల్ లేకుండానే, లెగ్ స్తాయ సిస్టర్ ఆయిల్లో మీరున్న పోపు అవన్నీ, డైరెక్ట్ రైస్ లోకి వేస్తారా. మీరు
వేస్తాం ఆయిల్ వేస్తాం సిస్టర్ ఆయిల్ వేకున్న ఏ వం
సిస్టర్ అట్లా చెప్తున్నారు. ఆస్ రాంగ్ చెప్తున్నాడారు. సిస్టర్ మీరు
సిస్టర్ కొంచెం, మీ వాయిస్ క్లారిటీ ఇన్బ్రమ్ లేదు.
ప్రాసెస్ రాంగ్ గా చెప్తున్నారు. మీరు అంటున్నా
అవున సిస్టర్ మీరు చెప్తారా. ఒకసారి
కొన్ని అందులో టూ, త్రీ ఇప్పుడు లెమన్ రైస్ కావట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. నార్మల్ కంటే
ఆ హా
నెయ్యి వేసుకొని పోపు దినుసులు అన్ని ఎక్కువగా వేసుకొని మంచిగా ఆరబెట్టుకు పోపు పెట్టేదాని కంటే దీనికి ఎక్కువ వేయాలి. పోపు దినుసులు
మ్మ్ హ్మ్
వేసి మంచిగా బాగా ఆ కరివేపాకు రైస్ వేసి బాగా ఫ్రై య్యాలి. ఇంగ వరకు ఉంటిచ్చి ఆ అందులో పసుపు ఆవ్ రొంత మంచి చిగా ఎల్లో కలర్, వచ్చే లాగా అనేసి శేనిగి ఇలాగే నేనైనా అవి చూడస్త్ చూడలే ఇంగే హ్ వాళ్ళంతా పాల్ టా ఇట్లయినా పిండొచ్చు, లేకుంటే సపరేట్ గా రైస్ లోనైనా పిండచ్చు.
హ్మ్
హ్ పచ్చి మిర్చి ఇవంతా అల్లమ్ పేస్ట్ ఇదంతా స్మాష్ చేస్తాం. కదా న్యాయిర్లో ఇగ మంచిగా అన్ని రైసెస్ పైన లంగనిపిండి మంచిగా పైన గార్లిక్ లాగా కొత్తి మీరా అవన్నీ వేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్ చేసి మనం దానికి తగ్గ సాల్ట్ అట్లా వేసుకోవచ్చు
ఉ హు ఏం సిస్టర్ మీకు అన్ని వంటలన్ని వచ్చా
వచ్చు సిస్టర్ ఆల్మోస్ట్ అన్ని వచ్చు
ఉ హు అందుకే నాకైతే రావు సిస్టర్ వంటలు
ఆ నేర్చుకోవాల సిస్టర్ నేను ఎప్పుడు హాస్టల్లో ఉంటాన నేర్చుకోల సిస్టర్
ఇది ఎప్పుడైనా తీసుకెళ్తే కదా ఇంటికి వెళ్ళేది
అవునవును
వెళ్ళినప్పుడైనా నేర్చుకోవాలి కరోనా టైమ్ లో మంచిగా కలిసి వచ్చింది సిస్టర్ మంచిగా బాగా వంటలు చేసుకోవడం ఇది అవి అవి మొత్తం అన్ని స్టార్ట్ చేస్టీ
ఊహు
అప్పుడు స్టార్ట్ చేసాం మొత్తం అన్ని ఇట్లా ఇది ఇట్లా అని నేర్చుకునే దాన్ని
ఏం సిస్టర్ మీ ఫెస్టివల్ కదా ఎటైనా టెంపుల్స్ కి వెళ్ళడం లేదా మీరు
లేదు సిస్టర్ ఎల్లలా
ఊహు
నేను వెళ్తాం సిస్టర్ మా ఫ్రెండ్ వస్తా అన్నది తనతో కలిసి వెళ్ళాలి ఊ వెళ్ళాలి సిస్టర్ ఇద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం వెళ్ళాలి
ఊ సార్ ఉగాది పచ్చడీ ఎలా చేయాలో చెప్తారా నేను నాకు ఎందుకొ కొంచెం ఐడియా రావడం లేదు
క్వాలిటీ లే లేదు సార్ నార్మల్ గా అయితే ఏమి సరే ఆరు రుచులు కలిపి మొత్తం అంతా కలిపేసి అట్లా చేస్తారు అంటే ఇప్పుడు పులి బండే ఇప్పుడు చింతపండు రసం ఉంటుంది కదా మంచిగా అట్లా అది నాన పెట్టి అదంతా ఆ గుజ్జు తీసి అది పులుపు తీపి అంటే బెల్లం వేస్తాము అ ఉప్పు కారము తీయగా ఉంటే అది పూతగాని అవెస్తాము మరి వొద్దా పులుపుండే మామిడి ముక్కలు వే వగరంటే మోహి లేకుంటంటే చిన్న హలో వధుర అంటే
ఇది ఏమైనా పట్టిస్తార్
అరె చె చె వేప వేప
వేప్ ప వేప పూత
హ్మ్
ఓకే ఇలాంటివేసి మంచిగా బాగా కలితిప్పేసి మ్ అట్ల ఏస్తా చూస్తా.
ఆహా అంటే మీరు చేస్తారా మీ ఇంట్లో వాళ్ళు చేస్తారా సిస్ స్టర్
ఏవ్ రైనా చేత్తారు సిస్టర్
హుహూ టే తింటే మంచిదని చెప్తారు కదా కొత్త సంవ
తెలంగాణ అంటే ఆరల్లే రుచులు కలగలిపి షడ్రుచులు అంటే మొత్తం మ ఆ రుచులతోనే కద మనం మొత్తం తీపి అంతా మనం కష్ట సుఖాలు దుఃఖాలు అన్ని దాంతోనే ఆటోదాని ఇయ్యాలె ఇ టెంపుల్ కెళ్ళి పంచాంగ శ్రవణం చదివిస్తారూ
మ్మ్
ఇంకేమ్ సిస్టర్ మీరు పోలేదా టెంపుల్
వెళ్ళాలి సిస్టర్ మేము కూడా ఈవినింగ్ వెళ్దాం మను ఉంటున్నామ్
అవునా
మ్ ఇంట్లో అందరు ఇంట్లో అందరు అచ్చారా అందరు కలిసి బయటకు వెళ్ళాలి
ఓకే ఓకే ఏ టైం సిస్టర్ ఏ టెంపులు ఎళ్తున్నారు అంటున్న
ఏదో శివాలయము ఏదో అనుకోట్లేదు సిస్టర్ ఏ దగ్గరుంటే దానికి వెళతాం మీరు సిస్టర్ హలో హలో హలో సిస్టర్ మీరు హలో హలో